హలో సర్ నమస్కారం సర్ బావున్నారా
ఆ బావున్నండి సర్ బాగున్నారా సార్ మీరు
ఆ బావున్న సార్ ఎం చేస్తునారు సార్ తిన్నారా భోజనం
ఆ భోజనం అయ్యింది సార్ మధ్యాహ్నం
ఉహూ ఏంటి సార్ విశేషలు లేద్ అయిపోయింది సార్ ఇప్పుడే అయిపోయింది అవును బయటకి వచ్చా
ఇంకేం విశేషాలు సార్
చెప్పాలి సార్ ఉమ్ ఆ ఇప్పుడు నెక్స్ట్ బోనాలు ఉన్నాయి కదా సార్ బోనాలకి ఎటల్తారు సార్ మీరు
బోనాలకు బెజవాడ వెళ్తా అండి
బెజవాడ అందరు హైదరాబాద్ వెళ్తరు కదా మీరు స్పెషల్ గా బెజవాడ అంటారు ఏంటి స్పెషల్ ఏంటి బె బెజవాడలో
దుర్గామాతా దేవుని దగ్గరికెళ్దామని
ఉహు మామూలుగా బోనాలంటే జనరల్గా ఎవరైనా హైదరాబాద్ లో బాగుంటయి బోనాలు
అవునవును సార్
ఆ ఆ అంటే ఏ గోల్కొండ బోనాలు ఉంటాయి, ఉజ్యయని మహంకాలీ బోనాలు ఉంటాయి, నాలుగైదు రకాలు ఉంటాయి. ఒకటైపోను ఒకటి ఒకటైపోను ఒకటి ఆ వెబ్ అంతా హైదరాబాద్ లోనే బాగుంటది
అవున్ సార్
కానీ జనరల్గా ఎవరైనా హైదరాబాద్ అంటరు మీరు బెజవాడ అన్నారు స్పెషల్ గా ఏంటి సార్ ఆ స్పెషల్టీ బెజవాడ స్పెషల్టీ ఏంటి సార్
అంటే ఇప్పుడు అక్కడా ఊ విజయవాడ విజయవాడ స్పెషాలిటీ ఏంటంటే కృష్ణా నది పుణ్యస్థానాలు ఇవన్ని కనకదుర్గమ్మ దేవస్థానం అవన్నీ ఉంటయి కదా సార్ దానివల్ల దాని స్పెషాలిటీ ఉంటుందని అక్కడికి పోదమని అనుకుంటున్నా
అవునా హైదరబాద్ ఎప్పుడన్నా వెళ్లారా సర్ మరి అక్కడ ఎలా ఉంటాయో బోనాలు ఎప్పుడన్న ఎళ్లార హైదరాబాద్ బోనాలు
వెళ్ళ వెళ్ళాను సార్ లష్కర్ బోనాలని బాగా చేస్తారు సార్ అక్కడ మనా సం గోల్కొండ బోనాలని సాంప్రదాయ ప్రకంగా చానా చేస్తరు బోనాలు ప్రతీ ఇల్లిల్లు చేస్తరండి
ఉమ్ హు బోణాల పండగ బాగుంటుదని విన్నా హైదరాబాద్ లా ఇప్పుడా సో మనకి అక్కడ హైదరాబాద్ లో ముందుగాల స్టార్ట్ అయ్యి ఆషాఢంలో బోనాలన్నీ అవి కంప్లీట్ అయిన తర్వాతకి మనకి ఊళ్ళల్లో అయితదా అండి
ఆ ప్రతి గ్రామంలో చేస్తరండి ముత్యాలమ
మనం ముత్యాలమ్మ బోనాలను చేస్తం
ఆహ అవునండి
ఆ అక్కడ తర్వాతకి మీ ఊర్లో చేస్తరా సర్ ఆ చేస్తామండి
ఆహా
మన ఊళ్ళో కూడా అంటే అది అయిపోయిన తర్వాతకి నిదానంగా చేస్తరు కదా ఒక్కొక్క ఊర్లో ఇగ అంటే ఆ ఆఫ్టర్ ఆషాడం తర్వాతకి అన్ని ఊళ్ళల్లో చేస్తా ఉంట్రు
అవునా అంటే మా విలేజ్ల కూడా చేస్తరు ముత్యాలమ్మ తల్లికి భోనాలు సమర్పిస్తరు అక్కడ హైదరాబాద్ లా ఫస్ట్ టైం చేసిన తర్వాత ఇక్కడ మిగతా గ్రామాలల్ల చేస్తరు
తెలంగాణ మొత్తం వ్యాపిస్తది గనీ ఫస్ట్ అయితే అక్కడ్నే ప్రారంభమయేది ఆ జూలై నెల మొత్తం మొత్తం బోనాల వైబే ఎ ఉంటది హైదరాబాద్ మొత్తం
అవునవును సర్
జూలై ఇంకా స్టార్ట్ కాలేదు కాదండి ఇది జూనే కదా
అదే అదే వచ్చే నెల జూలై
ఆ జులై మొత్తం ఇగ ఆషాఢ మాసం ముహూర్తాలు కూడా తక్కువ అయితయి అంటే జూలై మంత్ మిడిల్ నుంచి స్టార్ట్ అయితై ఆషాడం
అవును అవును
ఇగా ఆశ ముహూర్తాలు కూడా అప్పుడు క్లోజ్ అయిపోతాయి ఈ ఇగ ఈ పండుగ స్టార్ట్ అయితాయి బోనాలు ఇగా తెలంగాణలో బోనాల పండుగ నుంచి ఇగ పండుగలు అనేది స్టార్ట్ అయితయి మాక్సిమం
బోనా బోనాల నుంచి ఫస్ట్ పండుగ అదే తెలంగాణలో
బోనాల ఆ బోనాల ఆషాడం లో బోనాల పండుగ స్టార్ట్ అయితది ఆ తర్వాతకి నిమ్మదిగా వినాయక చవితి వినాయక చవితి అయిపోగానే బతుకమ్మ దసరా ఇలా లైన్ గా వస్త స్తా ఉంటాయి ఇగ మనకి
మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు సార్ మీ దగ్గర
ఆ వినాయక చవితి బాగా చేస్తారు సార్ మా దగ్గర అంటే మా దగ్గర మా విలేజ్ చాలా పెద్దగా ఉంటది విలేజ్ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటది ఇటు ఎండ్ ఎండ్ టు ఎండ్
ఆ
ఆ ఒక ఫోర్ త్రీ ఫోర్ అంటే రెండు రామాలయం శివాలయం రెండు టెంపుల్స్ లో గడతారు ప్లస్ గాంధీ సెంటర్ అని ఇంకో సెంటర్ లో మెయిన్ రోడ్ లో రెండు పెడతారు మొత్తం నాలుగఐదు పెడతారు కానీ టెంపుల్స్ లో ఉన్న వినాయకుడు కూడా బాగా జరుగుతది సార్
ఉహు
తొమ్మిదో అంటే ఫస్ట్ నైన్ డేస్ ఉంటాయి కదా నైన్ డేస్ రోజుకు రోజుకో రకంగా పూజ చేస్తా ఉంటారు రోజుకొకళు పీటలు మీ కూర్చుని స్వామి వారిని కొలుసుకోవడం గానీ పూజలు చేయడం నీ ప్రతి రోజు జరుగుతా ఉంటది రోజుకు ఒక కార్యక్రమం చేస్తారు అంటే ఒక ఏదన్నా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తారు ప్రతి రోజు కూడా
అవునవును సార్ మా దగ్గర మా దగ్గర కూడా నవరాత్రి వుచ్ నవరాత్రి ఉత్సవాలు బాగా చేస్తారు సార్ అంటే రోజుకొక్క వాళ్ళు పూజలు సమర్పించడం అయ్యగారితో నచ్చనం చేయించడం అట్లా జరుగుతది తొమ్మిది రోజులు బాగా నవరాత్రి ఉత్సవాలు బాగా చేస్తారండి
మా దగ్గర ఎట్లా అంటే ఒక రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు అనుకుని ఇంకొక రోజు పాటలు పోటీ పెడతారు ఇంకో కరోజు ఏదన్నా ఈవెంట్ ఏని ఈవెంట్ అయిద మ్యూజిక్ కాంపిటషన్ అన్ ఏదోఒకటి పెడతారు క్విజ్ కాంపిటేషన్ పెడతారు ఒక రోజు అన్నదానం పెడతారు ఐదో రోజు ఆరో రోజు అన్నదానం పెడతారు
అంటే ఖర్చులు ఇప్పుడు నవరాత్రి ఖర్చులు మీ దగ్గరేనా మళ్ళీ ఏమైన్నా చందాలు గిట్లా వసూలు చేస్
నవరాత్రి కాచులు మొత్తం చందా లేస్తామ్ సార్ ఎవ్రీ ఇయర్ చందాలు ఎస్తా ఉంటారు కదా అందులో వచ్చిన ఇన్కమ్ మొత్ దాన్ని మళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఫిక్స్డ్ చేసేసి వాటిని సేవ్ చేస్తారు దాన్ని రొటేట్ చేసుకుంటూ ఆ అమౌంట్ ని రిప్లై చేస్తా ఉంటారు మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఎవరనా ఎస్ టె ఏమైనా ఫండ్స్ ఇస్తే అవి యాడ్ చేసుకొని కంటిన్యూ చేస్తారు దాన్ని బేస్ చేసుకొని
అవునవును సార్ ఇప్పుడు లడ్డు వేలం పాట ఉంటది సార్ మీ దగ్గర
ఆ లడ్డుూ వేలంపాటు ఉంటది స్వామివారి వస్త్రాలు కూడా వేలం పడ వేయడం అట్లా అవి కూడా జరుగుతాయి అనమాట
అవును సార్
అవి చివరి రోజేగా అదే జరుగుతాయి స్వామివారి వస్త్రాలు వేలంపాట ఆ కార్యక్రమే ఉంటది చివరి రోజు బాగుంటంది సర అది ఆరు
మట్టి విగ్న విగ్రహం పెడతర మీరు నార్మల్ కొనుకొచ్చి పేడ్
మా ఇంట్ల ఇప్పటి వరకయితే అదే ప్లాస్ట ప్యారిస్ పెడుతున్నరు ఈసారి మట్ వినాయకుని పెట్టేలాగా ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే మనం చేసేది పుణ్య కార్యం దేవుడిది ఆ కార్యంలో మళ్ళ ఎలాంటి అంటే ప్రకృతికి ఎలాంటి విఘాతం కలిగించే అంటే ప్రకృతిని ఇబ్బంది పరిచేటటువంటి కార్యక్రమం అంటే ఆ వినాయకుని పెట్టడం అనేది ప్రకృతికి విరుద్ధమయింది ప్రకృతిని నాశనం జె కాబట్టి అది మనకు గుడ మంచిది కాదు కాబట్టి దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం సార్ ఈసారి
ఇప్పుడు అలగ అలా గాదండి ప్రకృతి అంటే వాటర్ల ఏయడం వల్ల వాళ్ళు ఏసిన సిమెంట్ గాని అది క్వాలిటీ కెమికల్స్ అనేది వాటర్ కలుషితం అయితది
నాట్ ఓన్లీ వాటర్ సార్ మనం భూమి పైన వేసినా గానీ ఎక్కడ వేసినా అది వేస్టేజ్ అనేది వేస్టేజ్ సార్ వాటర్ లో వేసినా వాటర్ ద్వారా ఎక్కువ తొందరగా ఇంపాక్టుగ పడతది
వల్ల పంటలు నష్టపోతాయని ఇప్పుడు ఎక్కువ శాతం మట్టివి విగ్రహాలే తీసుకుంటరు
అవునవున్ సార్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే అది అసలు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేదే డేంజర్
డేంజర్ అది వాస్తవమే అది కొన్ని రోజులైనా కరిగిపోతది
ఆ అది చాలా డేంజర్ అది మట్టి మీద వేసినా ఎక్కడ ఏసినా ఇబ్బందే
ఆ అది వాస్తవమే
నీళ్ళల్లో వేయడం వల్ల ఏంట టే మనం ఇగ వినాయకుడంటే నిమజ్జనం కాబట్టి నీళ్ళలో వేస్తున్నాం కామన్గా
ఆ
దాని వల్ల ఎక్కువ ఇబ్బంది ఎట్ల అంటే వాటర్ అనేది మనం రకరకాలుగా యూజ్ చేస్తాం వాటర్ లేకుంటే ఏ పని గాదు దాని వల్ల దాని వల్ల పర్యవసనాలు తీవ్రంగుంటయ్ ఆ వాటర్ తీస్ కోడంలో పంటల గాని మనుషుల గానీ జీవరాశిగ్గాని
ఆ
ఆ ఇబ్బందులన్నీ ఇగా ఒక ఒక దాన్ని ఒక మంచి చేయబోయి పది చెడులు ఎదురైతయ్ అసల ఆ ఒక్క మంచి చేయకున్నా ఏం లేదు కానీ ఆ పది చెడులు తెచ్చుకోడం ఎందుకు చేస్తే మంచి చేయాలె లేకుంటే వినాయకుడు మంచి అసలు పెట్టకున్నె లే పెట్టిన గాని మట్టి వినాయకుడు పెడితే అందరికి మంచిదే గదా ఇంకా
హ్మ్
అయితే ఆ ప్లాన్ చేస్తున్నాం ఈసారి మట్టి వినాయకుడిని పెట్టేలా ప్లాన్ చేస్తున్నాం చిన్నగా పెట్టినా ఏం లేదు చిన్నది పెట్టిన ఏం లేదు గాని మట్టి వినాయకుని పెడితే మనం పదవురికి ఆదర్శంగా ఉంటాం కదా
వాస్తవం వాస్తవమే సార్ అది
అదే వి రకంగా ప్లాన్ చేస్తున్నా ఈసారి మట్టి వినాయకుని పెట్టేలాగా ప్లాన్ చేద్దాం అనేసి అనుకున్నాం మాట్లాడుతున్నాం కమిటీ ఉంటది గదా కమిటీలో వచ్చే నించి నిర్ణయం తీసుకుంటా సార్ ఈసారి మాక్సిమం అలా చె అందరికీ చెప్దామనే ఉంది మా అక్కడ మీ దగ్గర ఎట్లా ఉంటది సారు ఏమలా అంత ఉంటంది సార్ మాది పల్లెటూరు అండి మ్ ఆ అయితే మాది ఎక్కువ శాతం మట్టి విగ్రహాలే పెడతాను నేను మట్టి విగ్రహాలు పెడతాను ప్లస్టర్ ఆఫ్ ప్యారస్ అందుబాటులో ఉండదు
ఆ ఉండదు సార్ ఎందుకంటే మేమే తయారు చేసి దాన్ని అలంకరించి పెడతామండి
ఓ సూపర్ సూపర్ అంటే మామూలుగ కొనరిగ
కొనం కొనం అండి ఏదో ఎక్కడెక్కనో తీసుకొనొచ్చి అ ఆ
ఈ ఇది మంచి పని సార్ ఎందుకంటే ఆ కొనే కాస్ట్ ర్చు మిగులుతది దాన్ని కూడా దేవుడికా కోసమే యూజ్ చేయొచ్చు
అదదే
ప్లస్సు కొని ఆ ట్రాన్స్పోర్టేషను మళ్ళ కొన్నది కూడా వేస్ స్టు మెటెరియలు
ఉమ్
ఈ వన్నీ ఇంత ఖర్చు పెట్టుకొని ఇన్ని చేసి మళ్ళ ఒక ప్లస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఇంకా బా అదేది లేకుండా మిరే తయారు చేయనంటే ఇంకా నేచురల్ ఇగ
మ్ అదుగో న్యాచురల్గానే
గ అది అన్ని విధాలగా చూసుకున్నా మనకి చాలా మంచిది అయితది కాబట్టి అదే బెటర్ సార్
అదే అదే ఇదే బెటరు మరీ
ఉ ఇగో ఇప్పుడు ఇది వినాయక చవితి అయిపోతే నెక్స్ట్ బతుకమ్మ ఎలా ఉంటాది సార్ అది.
బతుకమ్మ అంటే తొమ్మిది రోజులు ఆడతారండి మా దగ్గర.
అంటే బతుకమ్మ అసలు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అవి ఎంత అంటే ఎఫెక్టివ్గా ఉంటాయా. ఎట్లా యే చేస్తారు మీ కాడ ఏమైనా స్పెషల్ ఉంటాదా.
మొదటి రోజు ఏం చేస్తారంటే తంగడి పువ్వు ఇవన్నీ తీసుకొచ్చి బతుకమ్మ అలా చేస్తారండి పక్కనోళ్లు పెసిన తర్వాత ఇక తర్వాత రెండో రోజు మూడో రోజు పోయి ఆడతారు.
ఏమన్నా స్పెషల్ ఉంటాందండి మీ దగ్గర అంటే కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని రకాలుగా స్పెషల్ చేస్తా ఉంటారు మీకాడ అట్లా స్పెషల్ ఏమన్న ఉందా నార్మ్
స్పె స్పెషల్ ఉంటందండి ఎందుకంటే డీజే పెడతారు డీజే పెట్టిన తర్వాత ఇగా అందరూ ద బతుకమ్మ కోసం ఈ ఆడవాళ్లు పాటలు పాడడం ఆ లాస్ట్ రోజు సద్దుల నాడు సద్ ఆ ఇవి ఉంటాయి కదా సద్ద ముద్దలని అవి తెచ్చి తినడం అందరికి పంచి పెట్టడం జరుగుతండి మేమైతే ప్రతిసారి బతుకమ్మ కోసం తంగడి పువ్వు కోసం అడవి కెళ్ళి ఆ పువ్వు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి ఇయడం వాళ్ళు బతుకమ్మ పేర్చి చాలా సంతోషంగా ఉంటాది బత్ ఆ మంచి ప్రతి ఒక్క పువ్వు తొమ్మిది రకాల పువ్వు తెచ్చి పేరుస్తారండి తంగాడి గానీ ఈ వేరే వేరే పువ్వులు ఉంటాయి కదా తీసుకొచ్చి పేర్చి ఆ చెరువులో వదిలి పెడతారండి లాస్ట్ రోజు అది ఒక థ్రిల్లింగ్ బాగుంటది అది
అదే అదే మా దగ్గర కూడా ఉంటాదండి బాగానే ఉంటాది మా దగ్గర ఎందంటే కాంపిటీషన్స్ కూడా పెడతారు అంటే బత్ బతుకమ్మ చేసిన వాళ్ళు అంటే మంచిగా సాంప్రదాయ బద్దంగా తయారు చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు లేకపోతే పెద్ద బ తుకమ్మ చేసిన వారని చ్ అంటే రకరకాల యాంగిల్స్లో బెస్టు ది బెస్టు త్రీ తీస్తారా అనమాట అ పెద్దగా చేయడం ఒక ఎత్ త్తు అయితే సాంప్రదాయ బద్ధంగా నచురల్గా అందంగా తయారు చేసిన బతుకమ్మలు చ్ అట్లా ఒక్కొక్క కేటగిరలో ఒక్కొక్క మూడు మూడు బత్ బతుకమ్మల్ని తయారు ఆ ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇట్లు ఇవ్వడం అట్లా చేస్తారు ప్లస్సు ఇట్లా ఇందులో మంచిగా డ్యాన్సులు వేసే వాళ్ళు ఉంటారు కదండి అంటే చ్ ఆ పాటలకు అనుగుణంగా మంచి నృత్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళను కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ కూడా ప్రోత్సాహకంగా కొన్ని గిఫ్టలు ఇస్తా ఉంటారు.
గిఫ్టలు ఇస్తారా అండి మాదై మా దగ్గర కూడా ఉంటాది కాని సర్పంచ్ వాళ్ళు ఏమో ఉంటే కదా వాళ్ళు అందరు కలిసి చూస్తారు చూసి అయి
చూసి బన గిఫ్ట్లు ఇస్తారండి
అదే అదే మా కాడ ఎట్లా అంటే ఆ సర్పంచ్ వాళ్ళు కూడా ఉంటారు కాని కమిటీయే చూసుకుంటాది మొత్తం. మొత్తం కమిటీ వాళ్ళు ఎవరిని పిలిస్తే వాళ్ళే వచ్చేసి ఒక ఐదరుగురు స్ కనిష్ కలెక్షన్ చేస్తారు నాలుగైదు రకాల కేటగిరీల్లో చేస్తారు లాస్ట్కి చివరికి ఏంటంటే పత్తి ప్రతి పార్టిసిపేషన్ పా పార్టిసిపెంట్ కూడా ఏదో ఒక చిన్న ఐటమ్ అయినా గిఫ్ట్ గా ఇస్తారు చివరి రోజు. చ్ అంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒ ఓక్కరికి గుడా ఏదో ఒక రకమైన గిఫ్టివ్వడం అనేది ప్రతి సంవత్సరం జెస్త ఉంటం అన్నమాట అది స్ జనరల్ గా నడుతా ఉంటాదనమాట మా దగ్గర ఎందుకంటే వాళ్ళ అందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోని ఎవరో ఒకరు దాతలు ఉంటారు కదా వాళ్ళం హ జ్ఞాపకార్ధంగా తీసుకొచ్చేస్తె అట్లా చేస్తానన్నమాట
అనెసె
ఆ అట్లా బాగుంటదండి ఏదైనా మన గ్రామాలలో జెసిన ట్టుగా ఇప్పుడు సిటీ లో అంత ఉండదండి ఇంత హ ఎఫెక్టివ్ గా చేయలేరు వాళ్ళు ఏదంటే ఆర్టిఫిషియల్గా ఉంటది అప్పటికప్పుడు బతుకమ్మల్ తెచ్చమా అక్కడ పెట్నామా ఒక ఐదు నిమిషాలు డాన్సులు ఏసిర్రా పాటలు గుడా పాడరు డీజే పాటలు పెట్టేస్తార్ అవే కంటిన్యూ అయిపోతాయి కాని జనరల్ గా వాళ్ళ నోటి